ఆ ఏం లేదండి ఇప్పుడు పడుకోం లేచ మీరు
ఏం లేదండి ఇట్లా వాకింగ్ చేసినా ఎండలా కొంచెం ఎండ ఎక్కువ ఉంది ఇంకా స్నానం చేయాలి అంతా
అయ్యో ఎందులో ఎందు తిదిరుగు స్తున్నారండి వట్టిగా
తలకాయ నొఅంటే ఇంట్లో పిచ్చి లేస్తుందండి తలకాయనొ తుంది అందుకే బయటికి పోదాం
అయితే బయట ఎండ చూసారా అండి అంత ఎండలో మీరు తిరుగ్ దూరంఎందుకండి
అంటే మా స్నేహతుడు ఫోన్ చేసిండండి ఇదంతా కారణం కాదనమాట ఇ తప్పిచి పైకి పోయి మాట్లాడు స్తున్నా అనమాట ఉమ్
అవునా ఆ ఇంటిలో తిరిగకండి మంచిది కాదు మొత్తం
అవునండి అవునండి అయితే ఇక తప్పదు కదాండి ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ కాల్స్ వస్తాయి కదా ఇంట్లో వాళ్ళు తెలియకుండా మాట్లాడాలి అవి
అవునఇతిన్న రాండిమరి
తిన్నా అండి చాయ్ కూడా తాగినండి మా ఇంట్లో చాయ్ పెట్టిర అన్నమాట ఇంట్లో రాగా ఆ ఐదవుతుంది కదండి ఇంగా
అయో ఈ ఎండకి ఇంకా ఛాయెంతాగురండి
నాకు ఇష్టం అసలు నాకు టీలవర్‌ ని నేనుఅసలు ఏమనుకుంటూరు రస అలా
అయ్యో ఎండాకాలం కూడా తాగుతారా అయ్యో ఎండ కాలం కూడ తాగుతార అండిఅంటే అటప్పుడు తాగుడు వేరే అండి ఎండాకాలంలో వేడికి ఇంకా వేడు అంటే వేడి చ చేస్తదండి
అవును ని తప్పదు కదండి మా ఇంట్లో చాయ్ నాకు ఇష్టం మా అమ్మ చెట్టిన చాయ్ అయితే పక్కద అవుతాను అనమాట కొన్నా కొనుక్కోకపోయి
అ ఎంకు రచేసుకున్నారు ఏంటండి ఈ రోజు మరి ఇంట్లో
ఇయ్యలా మాది వచ్చేసి ఉమ్ మిరియాల చా ఆహ్ కాద్ కాదు ఏదో చారండి ఇంకొకట్ టెమో కూర పప్పుూ పప్ పండి వడియాలు పప్పు
అవునా అండి
ఎంత బాగుంనాయో తెలుసా అండి మీ మీ ఇంట్లో ఏస్తే
ఆ
మీరు మా ఇంటికి రండి అదా
వస్తానండి వీలు చుసుకొని
అయితే మా దగ్గర ఒ ఒకటి ఉంటదండి తెలంగాణలో చెరువుగట్ట అని ఒక ప్రదే ఒక దేవుడిది అక్కడికి రండి మిమ్మల్ని తీసుకెళ్తాను నైట్ అక్కడ నిద్ర చేద్దాం
అవునా అక్కడ ఏం దేవుడు ఉంటాడు అండి
శ్రీరామనవమికి నేను ఇంటికి వచ్చేది ఉంటదనమాట కాలేజ్ నుంచి వచ్చి అప్పుడు మనం పోదామంటే పోదామండి దేవుడి దగ్గర తీసుకెళ్తా డైరెక్ట్ ఇంటి గుడికే పోయినాంకనే మనం మా ఇంటికైన వద్దాం
అవునా అక్కడ ఏం దేవడు ఉం టడండి
వయ్య
ఉ
చాలా పవిత్రమండ అ అసలు ఇంత లడ్డుగున్నోళ్ళైనా ఒక చిన్న స్వరంగంల నుంచి నడుచుకుంట పోవచ్చు అనమాట కాకపోతే శివయ్య అని మొక్కకోవాలి కళ్ళ జోళ్లు అవ న్ని తీసేయాలి గాజులు ఆ అరుణాచలం ల ఇక్కడైనా అట్లనె అట్లాంటిది అం దే ఒక రకంగా
అవునా అండి ఎళ్ళాల అయితే తీసుకెళ్ళండి మరి నన్ను
ఆ అయితే మరి పోదాం అంటే పోదాం అ అండి ఈ వారం నాకు పోబుదాయితాంది ఆ దేవుడు నన్ను కల్వరిస్తా అంటే దేవున్ని కల్వరి తాన మర ఈ మధ్య నేను
అవునా
ఇప్పుడు ఎట్లానా మనం క అంటే పండక్కి వస్తాం కదండి శ్రీరామనవమి అటు మీరు మీ ఇంటికి పోకుండా మా ఇంటికి అంటే గుడికి రండి గుడికి వచ్చి మా ఇంటికి పోదాం మా ఇంటికి పోదాం లేకపోతే మళ్ళ బస్ అయిన ఎక్కిపిస్తా అండి మీకు
అవునా సరే అండి నేను కూడా వి నా టైమ్ అం అంటే నా సమయంని బట్టి నా వీల్ని చూసి మీకు చెప్తానండి అప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళండి నాకు అట్లాంటి ప్రదేశాలు అంటే ఫుల్ ఇష్టం అండి
అవునా నాక్ దెల్వదండి ననైతే దేల్సా
గడపాలని ఇష్టం మండ్
అయితే నేనోక రోజు ఏం జేసినా దెల్సా అండి నేను ఒక రోజు ఏం చేసినా దెల్సండ్ డి మొన్న ఒక ఇంటర్వ్యూ క్యూ అయినా నేను ఒక్కదానే ఉన్నా మూడు పర్సెంటె ఛార్ ర్జింగ్ ఉందండి ఫోన్లా ఇగ ఏం జేయాలో అర్ధం లేదు నాకు ఇక అక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ స్టాప్ కనిపించి ముందే తెలుస అనమాట వస్తుంది ఒక దారిలా టెంపుల్ అని యా దేవతనే నన్న లో పోలికి తీసుకపోయిందండి అసల్ నాకు చార్జింగ్ లేదు కార్ డ్య నాన్నగారికి ఫోన్ చేసి ఇట్లా చెప్దాము నేను ఇక్కడ ఉన్నా అని కూడా చెప్పడానికి లేదు అయితే ఇక దేవత దెగ్ గ్గర బోయి కొంచెం దండం పెట్ పెట్టుకని అంత కాలు చేతులు అన్ని కడుక్కున్నాక అంత పని అయిపోయినాక ఇంక కొంచెం ఛార్జింగ్ పెట్టుకున్నా అండి మనస్శాంతిగా ఉంద అనమాట అప్పుడుగా
చార్జింగ్ ఎక్కడ పెట్టుకున్నారండి మరి
అనుకున్నా అన్నమాట అండి
అంటే గుళ్ పెట్టుకున్నారా బయటను
అర్ధ ఆ గుళ్ళనే అండి గుళ్ళనే అమ్మవారి దగ్గరనే ఎదురుంగా కూర్చొని నేనేమో దేవతను చూస్తున్నా ఛార్జింగ్ పెట్టి ఒక సైడ్ కూర్చ
అవునా అండి అంటే అక్కడ ఉందా అండి పెట్టు కునేది లేకపోతే మీరు తీసుకెళ్లార
ఆ ఆ చఛార్జర్ ఉంది నా దగ్గర నా దగ్గర చఛార్జర్ ఉంది ల్యాప్టాప్ ఉందండి అంటే చదువు కునేది కదా అండి అని ఎందుకో నా ముందు జాగ్రత్తకి చఛార్జర్ తీసుకెళ్ళిన కాకపోతే ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేద అన్న వాటిని పొద్దు నుంచి చే అంటే చదుకో అంటే అట్లా వెళ్ళినా అన్నమాట అది కోచింగ్ అన్నారుండి నన్నే డెబ్బై ఐదు వేలు కట్టామన్నారు అవునండి మీకు ఒక విషయం తెలుసా అండి నేను పోయినా అని చెప్పినా కదా
ఆ
అయితే పోయేటప్పుడు బాగానే ఉందండి ఒక ఆమె లొకేషన్ పెట్టి అడ్రస్ బట్టి నడుచుకుంటా నడుచుకు అంటే బస్ క పోయినా నడుచుకుంటా మళ్ళీ వెళ్ళిన అనమాట వెళ్ళినాక ఏమైంది తెలుసా అండి ఒక అపార్ట్మెంట్ లాగుందండి అది సలు అప్ప అయితే మూడు మూడుంద ఆ మూడో ఫ్లోర్ కి రమ్మని చెప్పి చెప్పర అన్నమాట కాళ్ళనే ఫోన్ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంట కుంటు మూడు అంతస్తు వరకు ఎక్కగలిగినండి అంటే లిఫ్ట్ లని పోయినాక నాక ఎంత త భయమైంది తెలిసా అండి అసలు ప్రాణం గుండె బయటికి వచ్చింది
ఎందుకంటే అందరు ఉన్నారా లేకపోతే ఎట్లా అండి
ఎవ్వరు లేరు నేను ఒక్క దాన్నే ఉన్నా అండి అసలు ఒక చిన్న ఏముందంటడి అంట ఇంటికి బోర్డు రాపిచుకుంటం చూడండి మనం ఇ పేరు మీద ఇంట్ల వాళ్ళ పెద్ద వాళ్ళ పేరు మీద అట్లా ఒక బోర్డు ఒక ఉందండి ఆ బోర్డు మీద ఏముందో అది గూగుల్లో లో చూసిన అనమాట ఇ ఇంటరనేట్లా ఆన్ చేసి ఏంటిది అసలు ఇది అసలు నేన ఎందుకు ఇక్కడికి ఒచ్చిన అసలు ఏడికి ఒతన్నా అనుకొని నాకు భయ వేసి మా స్నేహితుడికి ఒక స్నేహితురాళికి లొకేషన్ పెట్టి ఇంకా డిలీట్ డిలీట్ చేసుకున్నాను అనమాట నాది నేనే ఎనిమిది గం బట్టలకి సమయం అంటే నేను ఎక్కడున్నానో ట్రేస్ చేయొచ్చు అని అట్లా పంపించిన వాళ్ళకి
అవునా మరి ఏమైంది బాగానే ఉండేనా ఏమన్నా ఇబ్బంది అయి ఉండేనా మీకు
ఏం కాలే కాకపోతే ఇఫ్ నాకెమన్న ఐతదేమో అని ముందు జాగ్రత్తగా నా దగ్గర ఏం లేవు ఒకవేళ ఎవరైనా నన్ను ఏమన్నా చేస్తే ఎట్లా అని ఆలోచించిన అంటే నా దగ్గర ఓన్లీ బ్యాగ్ లో దువ్వనుందన్నమాట ఇప్పుడు కూడా ఆహ్ ఆ తి ఏమన్నా చే సినంరానుక్క అనుకో నా దగ్గర ల్యాప్టాప్ తోటి తలకాయ వలగ కొట్టొచ్చు కా దువన తోటి కొట్టొచ్చు కదా అనుకున్నా గీరొచ్చు కదా అని కసలు బయ ఎంత ఎంత భయం ఐంది తెలుసా అండి అసలు ప్రాణం బయటికి రా గుండె కనిపిస్తుంది బయటకి
హ హ హ ఉమ్
ఎంత భయమైంది అంటే డోర్ దియ డోర్ దియాలంటే ఇంట్లోకి పోతున్నట్టు ఉంద అనమాట గ్రు ఒక ఇల్లు ఉంటది కదండి అపార్ట్మెంట్ అంటే ఎట్లుంటయి ఇల్
ఎందుకండి మరి ఎవ్వరు లేరా అండి
మా స్నేహితురాలు లేవలేదండి ఆ వేస్ట్ ఫెల్లో ఒకతి ఉంది లేండి మా
ఆహా మీరు రమ్మన్న ఒళ్ళు ఒక్కరే ఉన్నారా అండి ఇంకెవరు లేరా అంటున్నా
ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా అనమాట లోపలికిళ్ళాలి నేనే డోర్ తీసుకొని ఆ డోర్ తీసేట అప్పుడు నా చేతులు ఒనుకుతున్నాయి నా బ్యాగ్ ఏమో నా చేతి ఇంట్లనే ఉంది ఫోన్ ఉంది ల్యాప్టాప్ ఉంది నన్ను కిడ్నాప్ చేసారేమో అని భయం భయంఐతంది ఇంక డోర్ దీశే వరకి కి గుండె అసలు గడ్గడ్ గడ్గడ్ అని కొట్టుకుంటాందండి డెబ్బై రెండు సార్లు
అయ్యో మరి ఎలా అండి
అయితే ఏమైంది తెలుసా అండి లాస్ట్ కి లో లోప్పలికి ఒంగనే ఒక ముప్పై నలభై చీరలు కనిపించినాయండి ప్రాణం లేసొచ్చింది ఓకే ఇది కంపెనీనే అం అకని ఇంక అక్కడ కొందరు ముగ్గురు నలుగురు అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది అంత అయిపోయింది
మీరు దానికి ఇట్లా భయపడొద్దండి ఏదైనా ముందే మనం ఎదిరించాల్ అంతేగాని ఏమో అయితది అని భయం పెట్టుకుంటే మనం అక్కడికి వెళ్ళనికి ఏం చేయలేమండి ఆ భయం తోటి
సగం చెప్ అవునండి కానీ ఎన్ మీరు అసలు అయితే అట్లా పోరండి చచ్చిపోతారండి ఆన్నే పడి ముందల్నే అంత భయమైందండి నాకే ఇంత భయంమైందంటే అసలు ఈ విషయం మా నాన్నకు తెలిసే నువ్వు హైదరాబాద్ లో వద్దు ఏ ఏ ఊరు కొద్దమ్మ నువ్వు ఇంట్లో కూచొని అంట్లు దొమ్కో అంటడు
అవునా అండి
అంత భయంకరమైన ప్లేస్ కి వెళ్ళిన అనమాట నేనొక్కదాన్ని అదెట్ల పోయిననో నాకే తెల్వదు అసలు
అది కోచింగ్ సెంటర్
ఆ అంటే నేను ఫస్ట్ పోయినా అండి ఇంటర్వ్యూ చేసిరు తర్వాత ఒక గంట సేపు కూర్చోబెట్టుకురు ఫస్ట్ ఎగ్జామ్ రాసిన ఇంటర్వ్యూ అయిపోయింది తర్వాత ఇంకా మళ్ళ మీకు కొంచెం మళ్ళా గంట తర్వాత కూర్చోెబెట్ కూర్చోండమ్మ అన్నారు అప్పుడు వేరే వేరే వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి ఎగ్జామ్స్ అ అయితున్నయ్ వాళ్ళకి ఇంటర్వ్యూలు అయితున్నాయి అంత అయిపోయినాక ఇగ నీకు కోచింగ్ అమ్మా ఇది డెబ్ డేబ్బైదు వేలు కట్టాలా మనకి ఈ స్కిల్స్ లేవండి అని చెప్పిరిగా
అవునా అండి
అరా నీకెందుకుకని నేను వచ్చి చేసినా అండి ఇ వాడ వొద్దు నాకు అవసం లేదు మీ కం వినొద్దు మీరు వద్దు అని వచ్చేసినగా
అవును మరి మళ్ళీ ఇంకో రోజు కూడా పోతా ఉన్నారు కదాండి మరి పోయిన రండి
పోలేదండి ఇంకా అది చాలా మంది ఉన్నారండి అసలు నాకు ఉద్యోగం మొత్తదా అంటడి గిట్ల ఏం చేయకపోతే
మీరు కష్టపడాలండి కష్టపడి తేదీ రాదండి
కష్టపడతానండి ఆ రెక్కలు ముక్కలు అయితాని ఒక రోజు ఇది ఫోన్ లో అండి ఎంత పని చేసినా తెలుసా అండి వృధాగా పోయిందండి అసలు నా కళ్ళల్లో వాటర్ కళ్ళల నీ ఆడుతుంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు చూసి నేను ఉన్న కదా ధైర్యం కాని నా స్నేహితులు అందరు కాపాడిన అన్నమాట నన్ను అసలు నాకు స్నేహం విల్ తెలివకపోయేదండి అప్పటి వరకి అప్పుడిగా నాకు స్నేహం విలువ తెలిసింది అంటే ఒక్కొక్కటి దేవుడు నాకు చూపిస్తున్నాడు అన్నమాట ఇట్లా జరిగితే ఇట్లా జరుగుతుది నీకు అని
అవునా అండి
అప్పు వర్గ లు ఎవరిని పట్టిుకోకపోయది నాది నేను ఉంటుండేనండి నాది నింద దన్న నా నిం బయి న వచ్చిన్నా ఉన్ననా ఇదేనా ప్ర ప్రపంచం అంటే నేనువ్వు చిన్నప్పటి నుంచి ఎవరి తుట్టి లేనండి నాది నాక తనీ నా స్నేహితు అసలు అందరూ నాకు ఇట్లా కొంచెం అండగా నిలబడ్డప్పుడు కళ్ళల్లో నీళ్ళ ఆరడం అసలు ఏ వచ్చిన ఆనంద భాష పాలంటారు కదండి
చెప్పాలంటారండి వీటిని
ఆ అట్లా జరిగినాయంండి నా లైఫ్ లో ఈ అన్నీ మెమోరీస్ అండి అసలు
ఎంత మంచి ఉన్నాయండి
మళ్ళీ నేను ఇవి మా పిల్లలకు కూడా చెప్తానండి ఎందుకంటే మీకే ఇంత చెప్పినా అంటే మా పిల్లలకు కూడా ఇవన్నీ నేర్పిస్తానండి అసలు ఎంత బాగా జరిగిన తెలుస అసలు నాకైతే స్నేహం విలువ చెప్పిర ఇంకా ఇట్లా ప్రే అంటే ప్రేమలా వాడొద్దు ప్రేమల వాడితే పి చోళ అవుతారు తాగుపోత వాళ్ళ అవుతారుని తాగుపోత వాళ్ళ అవుతారుండి నాకు అసలు తెలుసు స అండి నాకు తెలిసిన ఫ్రెండ్ అయితే తాగదండి అలాంటిది ఒక పిచ్చ చోడు కోసం ఆమె పిచ్చి పిచ్చిగాదా ఆతుందండి ఈ మధ్యలో రెండు మూడు
అవునా అవునా సరే అండి మరి ఉంటున్నాను మళ్ళీ చేస్తాను కొంచెం అయ నాకు కూడా పిలుస్తున్నాను